హలో బాగున్నాను మీరెలా ఉన్నారు
నేను బావున్నాను, ఈ రోజు మనవ్ ఆ తిన్నాను, మీరు తిన్నారా.
తిన్నామండి చెప్పండి.
ఈ రోజు మనం విద్యా సంస్థ గురించి మాట్లాడుకుందామా
సరేండే
మీరేం కోర్సు చదివారు
నేను బీకమ్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ కంప్లీట్ అయింది. మీరు
నేను బీటెక్ కంప్లీటెడ్ అండి.
అవునా అండి. ఇప్ ఇప్పుడు అనుగుదాన్ జాబ్స్ దొరకట్లేదు గాదా
అవునండి, నేను గ్రామంలో ఉంటాను. మా కాలేజ్ కి అంత ప్లేస్మెంట్స్ ఏమ్ రావట్లేదు.
లావునా మాదిగూడ పల్లెటూరే అండి. గ్రాబ్లలా గాదా అంతేం ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండవ్.
అవును, సిటీస్లో అయితే ఇండస్ట్రీస్ ఎక్కువ ఉండటం వల్లా
హుహ్
సిటీస్ వాళ్ళనే తీసుకుంటున్నారండి.
రావును కానీ ఊర్లల్లో వాళ్ళకి చదువు ఉంటది. కానీ ఎందుకంటే స్ కిల్స్ ఉండావాస్ ఇంప్రూవ్ చేసుకునేంత ఆపర్చునిటీస్ ఉండవు. వడ పోవడం వల్ల అట్లా మంచి, మంచి కంపెనీస్ లో రాట్లేదు జాబులు
దియా ఉంటే మంచి ఉద్యోగం దొరుగుతుంది.
హుహ్ అంతే కాకుండాం ఆ చెప్పండి.
మీకు ఏ రకమైన ఉద్యోగం కావాలి.
నా కుహులుమ్ అంటే నాకు కంప్యూటర్స్ అంటే బా ఇంట్రెస్టు. కంప్యూటర్ సైన్స్ ఏమైనా డేటా ఏంట్రీ. గానీ అట్లా వోక్స్ అంటే వస్తే బావుంటదని. నేను కూడా ఇచ్చాన్ సర్చ్ చేస్తున్నా.
అవునండి, చాలా మంచి ఉద్యోగాలు.
ఉహ్ నుటే కాకుండా నా స్పెషలైజేషన్ వచ్చేసి. కామర్సు అకౌంట్స్ అనమాట అందులో వచ్చినా కూడా ఇబ్బంది లేదు. నా గుడా కామర్స్ అకౌంట్స్ అంటే ఇష్టం. ఇంట్రెస్ట్ గుడా, మీరు మీకు ఎలాంటి జాబ్. గలనుకుంటున్నారు.
నేన్ కూడా కంప్యూటర్స్ లోనే తీసుకుందాం అనుకుంటున్నానండి.
ఆఆ కు కంప్యూటర్స్లా మీకు ఏమైనా లాంగ్వేజస్స్ వచ్చా.
సి జావా వచ్చండి, పైతనున్ కోచింగ్ తీసుకుంటున్నాను.
అవునాన్ నేనైతే డిగ్రీలు చదువున్నవే ఉన్నాయి. సపరేట్ అయితే ఎటువంటి కోచింగ్ తీసుకోలేదు. కంత్ అవసరం రాలేదు. అందువల్ల నేను ఇంగా కొంచెం ఇంప్రు జేసుకోవాల్సి ఉంది. నాక్ టైం లేక చేసుకోలేకబోతున్నా. మన పల్లెట్టూర్లలో పట్టణాలకు పోల అంత ఇంత దూరలు పోాలంటే కోచింగ్లకి ఆ ఇబ్బంది దూరపయ ఎలా లేలానికి అట్లయి నిలబడిపోవాల్సి వస్తాము చదువుకోవాలన్నాా కూడా
పాఠశాలలో ఉన్నప్పుడు మనం అంతగా ఆలోచించలేదు
అవును మనకు అంతా ఆ తెలియదండి చెప్పే వాళ్ళు కూడా ఉండరు మనన్ని ఈ విధంగా వెళ్ళాలి ఈ దారిలో వెళ్ళాలిని చెప్పే మార్గదర్శనం చేసే లేక మ చాలా మంది అక్కడే ఉండిపోతున్నారు
నిజం అప్పుడైతే ఆటలు ఎక్కువగా ఆడేవాళ్ళం
అవునండి అది కూడా ఆ జీవితం తిరిగి రాదు ఎప్పటికిీ మన జీవితంలో పోగా గుర్తుగా ఉండిపోతుంది మర అట్లాంటి ఆనందకరమైన రోజుల అయితే తిరిగి రావు
మీరు రోజు కింతసేపు చదివేవారు
నేను నిజంగా చెప్పాలంటే అసలు లంచు ఆ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ తినేటప్పుడు మాత్రమే గ్యాప్ ఇస్తుంటుండి కప్పల్స్ మంచిగా చదువుకుంటు స ఎ గ్యాప్ లేకుండా చదువుకుంటుంది
చాలా బాగుంది
అవును మీరేలా చదివేవారు
నేను సుమారు ఐదారు గంటలు చదివేదాన్ని
అవునా నేను ఇంతకు ముందు బ్యాంక్ లో కూడా క్యాషియర్ గా పని వత్యసే దాన్ని కొన్ని ఇంట్లో పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల ఆ పట్టణాల్లో ఉండలేక అక్కడ వస్తువులు సరిగలేక అక్కడి నుంచి రావాల్సి వచ్చింది ఇంటికి
ప్రైవేటు ఉద్యోగాల్లో జీతం ఎక్కువగా ఉంటుంది
అవునండి జీతం ఎక్కువ ఉంటుంది తర్వాత ఒత్తిడి కూడా ఎక్కువే ఉంటుందండి ఆ ఒత్తిడిని తట్టుకోలేక అదేండి ఆ ఒత్తిడి తట్టుకోలేక మీ తిరిగి రావాల్సి వచ్చింది ఇప్పుడు వెతికినా కూడా దొరకట్లేదు కష్టం అయిపోయింది దొరకడానికి కూడా స్త్రీ జవు
అందుకే చాలా మంది ప్రభుద్యో ఉద్యోగం కోరుకుంటున్నారు
అవునండి దానికి కూడా అందుకు కూడా చానా ఏమంటారు పోటీ ఎక్కువ ఉందండి
అవునండి నాకు సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేయాలని ఉంది
అవునులే అక్కడ కూడా జాబులేమీ ఎక్కువ గా నిలబడటం లేదు
కమ్యూనికేషన్ సిల్ స్కిల్స్ కూడా ముఖ్యమే
అవునవును చాలా మనం ఏదైనా తిరిగి ఈ వాళ్లకి చెప్పాలన్నా మనకు ఆ స్కిల్స్ అనేవి ఉంటే వాళ్లకి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయగలం
ఇంటర్వ్యూలో అది చాలా బాగో
అవునండి అవును చాలాఏ అవసరం మనకు ఇప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలకైనా మనం సమాధానం చెప్పాలంటే వాళ్లకి అర్థమయ్యే విధంగా చెప్పడానికి కూడా మనకు ఆ యొక్క భాష లేకుంటే ఆ వాళ్లు అడిగిన విషయం గురించి కూడా మనకు తెలిసి ఉండాలి, వాళ్లకి వివరించడానికి కాబట్టి
చెప్పండి
అందుకే మనము అవ్వ స్కిల్స్ అనేటివి ఇంప్రూవ్ చేసుకుంటా ఉండాలి
అవును కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చు
ఆ అవునండి అది మాత్రం కరెక్ట్ ఎంతటి కష్టమైనా మనం మనస్ఫూర్తిగా కష్టపడ్డాం అనుకోండి దానికోసం సాధించాలని అని కష్టపడితే ఏదైనా సాధించేగలం
అవునండి
చెప్పండి
దగ్గర్లో లైబ్రరీ సహుదాయం కూడా లేదు
మాకు కూడా లేదండి మాకు మండల్లో ఉంది కాని ఆ మండల్ కూడా అంత అభివృద్ధి చెందింది కాదు అక్కడికి వెళ్ళినా కూడా ఏం దొరకవ్ ఇంకా వెళ్తే జిల్లాకెళ్ళాలి ఆ జిల్లాకు మాకు దూరం అంటే ఒక దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా గంటన్నర సమయం పడుతుంది వెళ్ళడానికి
అవునండి
వచ్చి వెళ్ళి ఈ యొక్క ఏమంటారు ప్రయాణమే చిరాకుగా ఉంటుంది అది కాక ఈ బస్సులు ఇప్పుడు జనాలతో నిండిపోయి ఉంటుంది కూర్చోడానికి కూడా స్థలం ఉండదు సీటు కూడా దొరకదు
నగరంలో అయితే పెద్ద లైబ్రరీలు పెద్ద కంప్యూటర్ ల్యాబ్ లు ఉంటాయి కదా
అవును అవును మన పల్లెటూరులో ఇ అసల్ ఏం దొరకవు చేయడానికి కూడా మనకి సిగ్నల్స్ కూడా సరిగ్గా ఉండవు
అవునండి.
ఒకవేళ మొబైల్ ఏమన్నా చూసుకొని అందులో ఏన్నా చదివి చదువుకుందాం అనుకోవడానికి కూడా సిగ్నల్స్ ఉండవు.
గ్రామంలో కోచింగ్ సెంటర్లు కూడా తక్కువే.
అవునండి అసలు ఉండవండి ఆయన కూడా చాలా తక్కువగా ఎక్కడ ఉండవు గ్రామాల్లో అ ప్రోత్సహించరు. అలాంటి వాటిని
కానీ గ్రామంలో ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. కదా
అవునవును అంటే పట్టణ వాతావరణం. అ ఆ దాని తగ్గట్టు ఉంటదండి. ప్రాంత ఏమంటారు పల్లెటూరు వాతావరణం మనకి అలవాటుయింది. కాబట్టి చిన్నప్పటి నుంచి ఎక్కువ మనం కోరుకు నేది కూడా దీన్నే కోరుకుంటం.
మా కాలేజీకి ఐటీ కంపెనీలు బ్యాంకులు కూడా వస్తాయి. హైడ్ చేసుకోటానికి
అవునా అది కాలేజ్ ఏంటంటే యూనివర్సిటీ ఆమోదం పొందింది తేగినా కష్టమే వస్తాయండి మా కాలేజీ పొందింది కాని ఏం ఏస్తారండి ఏమి రావు ప్లేస్మెంట్స్ ఉండవు ఏం ఉన్ నౌ చదువుకున్నామా ఎగ్జామ్స్ రాసినమా పాస్ అయినామా వెళ్ళిపోయినామా అంతే ఆ తర్వాత కూడా ఏం పట్టించుకోరు.
అవునండి.
మా చుట్టూ ఉన్నవు అట్లాంటివే కాబట్టి కాలేజీలు మేము దూరం వెళ్ళి చదువుకోవడానికి ఆ ఆర్థికంగా బాగోలేరు ఇంట్లో కాబట్టి దూరం వెళ్లి చదువుకునేంత శక్తి లేదు. ఏదో ఉన్న దాంట్లో చెప్పండి.
భవిష్యత్తులోగు గ్రామ కాలేజీలు కూడా ఎక్కువ క్యాంపస్ ప్లేస్మెంట్స్ రావాలని కోరుకోవాలి కదా
ఖచ్చితంగా అండి వస్తే మనలాంటి ఇప్పుడు మనం ఎంత బాధపడుతున్నామో అలా చాలా మంది బాధపడుతుంటారు ఇప్పుడు వచ్చే యొక్క అద్ పిల్లలు గాని ఈ యొక్క జనరేషన్ లో ఉన్న వాళ్ళు గాని ఇలాంటి ఇబ్బందులు వడు కుండా ఉంటారు.
చాలా అవకాశాలు వస్తాయి.
అవును ఇబ్బంది లేకుండా ఏదో వాళ్ళు కష్టపడి చదివినందుకు ఫలితమైన దక్కుతుంది.
అవును మన ప్రభుత్వమే గ్రామాల్లోకి కంపెనీస్ తీసుకురావాలి.
తీసుకురావాలి కచ్చితంగా ఇబ్బందులు లేకుండా పస్ అ ఈ యొక్క పట్టణాలు ఈ అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. ఎంద ఎంత అంటే అందరు అక్కడికి వెళ్తారు. చదువుకుంటారు కాబట్టి ఆట్ ఉ ఆ అవో ఎలాగో అలాగా అభివృద్ధి చేసేస్తారు ఈ పట్టణాలు అనేటివి పట్టించుకోరు ఎందుకంటే ఇక్కడ ప్రోత్సహి చే వాళ్ళు ఉండరు తర్వాత వాళ్ళకి చెప్పి పెద్దవాళ్ళకు కానీ ఇలా ఉంటది పరిస్థితి మీరు కూడా వాళ్ళని ప్రోత్సహించాలని చి చూపి ఒక మార్గదర్శకం చేసే తో వాళ్ళు కూడా ఉండరు. కాబట్టి పట్టణలలో కన్నా ఈ యొక్క ఉ పల్లెటూర్లో అట్లాంటివన్నీ వెనుకబడే ఉంటున్నాయి. ముందుకు అభివృద్ధి చెందడానికి అవ్వట్లేదు
ఈ రోజు మనం చాలా తెలుసుకున్నాం కదా విద్యా సంస్థల గురించి
అవునండి అవును
ఈ సార్ కలుద్దాము అండి మరి బాయ్
ఉ
సరే అండి
సరే అండి